ఏం వస్తుంది ఆ అది ఇంకా నోస్తదీ నాకు గూడా
ఆ మొన్న వేరే వాళ్ళక్ జేస్తే రాలేదు జస్టూ అవునా
ఆనన మనం జేస్తే రాదు మనం మనకొస్తది ఇగ
వేరే వాళ్ళకి జేసినా వేరే వాళ్ళ ఫోన్ నా చేతిలోనే ఉండే
ఆ
లిఫ్ట్ జేయలే ఐ మీన్ రింగ్ రాలేదు నార్మల్ గా సలెంట్ లో మోడ్ లో ఉన్నట్టుంది
ఆహా ఏందో ఏమో ఆ ప్రాజెక్ట్ లు ఇంకో రెండు రివ్యూలు అయిపోతే కతం అమ్మ తలకాయ నొప్పి అసలు మళ్ళీ ఇప్పుడు పేపర్ పబ్లికేషన్ చేయాలిగా
చెయ్యాలిగా లాస్ట్ టైం మేం జేయాలె ఆ సార్ ఇంకా మా ప్రవీణ్ మల్లు సార్కి కంప్లైంట్ ఇస్తున్నాడు షేక్ సార్
ఏమంటుండు
లాస్ట్ టైమ్ వీళ్ళు పబ్లిక్ జేయాలే పబ్లిష్ జేసే దాకా మీరు సైన్ పెట్టకండి అని పెటుతున్నాడు
ఆహా టూ డేస్ లో అయితదంటనే పబ్లికేషన్ టూ డేస్ లో అయితదంట పబ్లికేషన్స్
ఆ
ఆ ఆ అదే టూ డేస్ లో చేసుకోవాలి మనం
మ్
వాళ్ళు అడుగుతారు కదా డాక్యుమెంటేషన్ సబ్మిషన్ ముందు టూ డేస్ ముందే చేయాలి మనం
అవునా
వాళ్ళు అడుగుత డాక్యుమెంటేషన్ సైన్ జేయ లేకపోతే ఈసారి
వైస్
మినికి వదిలేసిరు గాని మా సాయి కృష్ణ సార్ గున్నా అడిగిండు నేను పేపర్ ఫార్మాట్ పెడతా మీరు పబ్లిష్ జేయండి అని అన్నాడు సరేలే అని అన్నా మెసేజ్ జేస్తే రిప్లై లేదు ఏం లేదు సార్ నుండి నేను వ లేస్సిన ఇంక
మా సర్ కనీసం పేపర్ పబ్లిషింగ్ గురించి అ అడగను గూడా అడగలే
ఆ ఇప్పుడు అడగలే తర్వాత ఖచ్చితంగా అడుగు
కనీసం అయిన చెప్పాలి కదే ఇటు పబ్లిష్ జెయ్ ఇది లింక్ ఇస్తా అని
మ్మ్ మ్ మ్ ఆ ఏమో ఈసారి ఏమేమ్ అయితదో వైవానే ఉంటదా ఈసారి కూడా చెక్ చేయాలిగా
ఉ సరిపే
ఏం చెయాలంటే ఆ ప ఆ ప్యాలగ్రిజము మొత్తం అన్ని స్లైడ్లు తీస అన్ని పేపర్లు తీసేయాలి ఒక రెండు మూడు రెండు మూడే పెట్ దానికి ప పారాగ్రిజమ్ చెక్ చేస్తే మనకు అడ ఆల్రెడీ తక్కువ వస్తుంది ఇక అదే సబ్మిట్ చేయాలి ఇంకా సెట్టు అంత పీడిఎఫ్ అంటే లేదు ఆ లాస్ట్ టైం కొన్ని పెట్టలేకుంటి లాస్ట్ టైం అట్లా చేసినా ఈసారి కూడా అట్లనే చేయాలి ఎస్ఐ
ఉ
ఉ
సరే ఏమవుతుందో ఏంది మనం ఫస్ట్ మొత్తం చెప్పాలి
ఏంది ప్రాజెక్ట్ అంతా ఆ ఫస్ట్ అ రివ్యూ అయిపోయినాక ఆ రివ్యూ అయినాక మళ్ళీ వైవా తర్వాతకు ఇది ఉంటదిగా మనకు ఎక్స్టర్నల్ వైవా మొన్న మినికి అయినట్లనే ఉంటది ఎక్స్టర్నల్ వై వాల్
నేను అట్లా అనుకుంటలేను వాళ్ళు ప్రజెంటేషన్ చేయమంటారు అనుకుంటున్నా
ఏ అంతుండదంట
ఆమ లైట్ తీసుకుంటారా వైవంటే ఇంకేముందలే చెప్పు మన కాంచలు వత్తయి చెప్పాలలే ఏ
ఆ అంటే ఆడ పది మంది కూడా ఉండరు మన టీం వల్లమే ఉన్ అవునా
నాకేం ప్రాబ్లం లేదు పది మంది ఉన్నా ఇంకేం చేస్తాం మనకు తెలిసినంత వరకు చెప్తాము లేకుంటే లేదు కాకపోతే కొంచెం డీప్ గా చూసుకొని పోవాలి పోయ్యే ముందు
ఉ అంతే అయినా మనం ఎంత చదువుకొని పోయినా ఆడపోతే అన్ని మర్చిపోతాము
ఉ కానీ ప్రవీణ్, బాలు సార్ అడిగినవన్నీ మోస్ట్లీ లాస్ రేపు మేము చెప్పినట్టున్నా ఈసారి ఏం ఈసారి కొంచెం అడిగేసరికి నేను ఈసారి ఏం ప్రిపేర్ కాలే
ఆ
ఆచిత ఏం చెప్తేలేదు అసలు సప్పుడు లేేకుంటాంది నాకు బీపి వస్తంది ఆయన నన్నే చూసాడు మళ్ళా
వీడ్ అయిపోయినా ఇర్సనా ఇంకా
కనీసం చెప్పాలి కదా మొన్న నేన్ గామెనే ముందు తోషిన నేన్ ఎక్జిక్యూషన్ చూపేస నేను లాప్టాప్ పట్టుకున్న ఆమె పక్కన సార్ పక్కన ఆముంది ఆమె పక్కన నేనున్నా అయినా కాని నన్నే తోసేసారు అరే ఏంట్రా ఇంకా ఏలెక్షన్ సంబంధం లేదు అని నేను ఏ ప్రతిసారి నేనే పోతున్న కాబట్
ఆ నువ్వే అనుకుంటాడు ఆ మార్క్స్ ఏమి వేస్తుండు వేస్తుండా లేదా
మార్క్స్ ఏం వేస్తలేడు నెక్స్ట్ టైం రివ్యూ ఉన్నప్పుడు చెప్పు నేను వస్తానన్నాడు
ఆహా
సారె
తె ఇగ ఎప్పుడు ఉంటాదో నే తలకాయి తిన్ అ ఇది గా ఫేర్ వల్ నుంచి తలకైదింటారు ఏం ఎంజాయ్ చెయనియది ఇలైతే
మ్మ్ మనకి ఇంకా ప్లేస్మెంట్లు వచ్చే లాగ
ప్లేస్మెంట్ ఇంకా రాదులే ఇంకా ఈ మంతే లాస్టుగా అంత పోయింది పోతాంటావ్ ఎంది నాకు
ఓ
నాకు ఎప్పుడో పోయింది
ఎందుకంటే మన దాంట్లో మొత్తం సెలెక్ షన్ మొత్తం ఎంత మంది పాస్డోట్ ఎంత మంది అవుతారు ఎంత మంది సెలెక్ట్ అయ్యారు
పాస్డ్ అవుట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఐతే అందులో ప్లేస్మెంట్ ఓ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కన్నా వచ్చిందో లేదో కామి ప్రజెంట్ హండ్రెడ్ మెంబర్స్ కి వచ్చింది అ కానిజండ హన్ దేడ్ హెచ్ సి ఎల్ ఓ సిక్స్ టి
మ్మ్
ఆ ఇంకేం కంపెనీస్ సెలైట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ కి వచ్చిండదు అంతే
ఆ ఇడ రెండు వందలు రెండు వందలు ఇంకా మొత్తం వంద ఐదు వందలు కూడా
ఆ రావచ్చు అట్లా కూడా అంతే ఉను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కావాలని రాకపోయినా కూడా వాళ్ళు రూల్ నెంబర్ స్ పెడుతున్నారంట చాలా దగ్గర ప్లేస్మెంట్ రాకపోయినా వాళ్ళు జున్ రోల్ నెంబర్ పెట్టి వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చిందని పెడుతున్నరంటా ఆ
అప్పుడు వాళ్లకి ప్రాబ్లమ్ ఐతదికదా ఆ రోల్ నంబర్ ఉన్నోళ్లకి
లేదు
కాంపిటీషన్ ఫుల్ ఉంది ఇగ
ఇఫ్ ఇన్ కేేస్ రిఫరెన్స్ ఇచ్చినా మనకి అక్కడ ఏ ఆ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళ కన్నా వ్యాల్యూ వత్తాదో లేదో
మ్మ్ అలా వాన్ని కొడతాన్న మా మామ్ అడుగుతే ఇస్తారు నాకు మా మామే ఎంది టీమ్ కు మేనేజరు
మరి
తనకి చెప్తే నే ఇస్తాడు గాని
అవున్ బట్ నీకు ఒక కాన్సెప్ట్ పైన ఉండాలి గ్రిప్ ఉంటే చాలు నీకు
ఆ గ్రిప్ కోసమే కదా ఇప్పుడు ఆగుడు
మరి కోచింగ్ ఆ తీసుకుంటావా లేదా
ఎక్కడ తీసుకోవాల కోచింగ్ అమిర్ పేట్ లొ మీరు పోదామ ఇగ రూమ్ తీసుకున్నాం ఒక హాస్టల్ తీసుకున్నాం ఇగ
ఆ ఇంకా మనం తినడానికే సరిపోతుంది ఆ వంట ఈ వంట
ఆహా హాస్టల్ తీసుకుందాం ఓ రూమ్ వ
ఆ హాస్టల్ ఆ మరి
వంట వచ్చినా ఒకడికి నచ్చుతది ఒకడికి నచ్చదు మళ్ళీ ఎందుకు లేనిపోని తలకాయ నొప్పి
హు
హాస్టల్ చూసుకుందాం అ హాస్టల్ లో పడి మనం ఇక్కడ ఉంటేనే పెద్ద కష్టలం ఇంకా మళ్ళ హాస్టలా
హు ఒక టూ మంత్స్ రెస్ట్ తీసుకుంనా తర్వాత ఆలోచిద్దాం
ఆ టూ మంత్స్ లో గవర్నమెంట్ ఎగ్జామ్లు ఉంటే గవర్నమెంట్ రాసుకోండి
అనిఇచ్చి ఇంక ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా వస్తాయని నువ్వు అనుకుంటున్నావా వాడు వేస్తాడా ఫస్ట్ వేస్ట్ గాడు
ఇప్పుడేమో ఉన్నాయి
ఎమన్నాయి రైల్ వేవి
నాదైతే ఆర్ఆర్ బి ఉంది ఆర్ఆర్ బి చూసిన
ఆర్ఆర్ బి ఒకటే ఉంది అప్లై చేసినావా
అపి ఆ
అయిపోయిందా డేట్ టు
నేను ఎప్పుడో అప్లై చేసిన అది ఇంకా రాలేదు అండర్ గ్రాడ్యుయేషన్ నేను చేసింది గ్రాడ్యుయేషన్ చేసింది అయితే మంచిగా పైసాలు మంచిగా వస్త
నోటిఫికేషన్ మొన్న ఫిబ్రవరిలో పడ్డది నేను అప్లై చేద్దామని మర్చిపోయినా
నేను అప్లై చేసింది ఎప్పుడు నవంబర్ అనుకు
ఇగో నవంబర్ లా
ఆ నవంబర్ లోదే ఇంకా అయిపోలేదు
ఆహా ఆహా నాకు అప్ ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు టూ ఇ వన్ ఇయర్ బ్యాక్ అప్లై చేసిన లాస్ట్ ఫిబ్రవరిలో నా ఎప్పుడో అప్పుడు అప్లై చేస్తా నాకు సెమ్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ పడింది అది నేనే ఏం చేయ్యాలి
ఉహు ఏమో ఇప్పుడు మాకు ఎట్లా ఉంటదో
ఉహు అ
సెమ్ ఎగ్జామ్ రోజు ఉండొద్దు
అహా అందులో ఆర్ఆర్ బి కి ఫిట్నెస్ కావాలి అది కావాలి ఇది కావాలి
నేను ఫిట్నె
మనం వా అక్కడ గిట్ల దొబ్బితేనే కింద పడతం మనం ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్ ఇంకా ఏడ ఫిట్నెస్ ఉంటది మనకి
ఏమో అప్లై అయితే చేసినా
ఆ రన్నింగ్ రన్నింగ్ రన్నింగ్ చేయి కీర్తన ఫుల్ బరువులు మోసుకొని ఉరుకాలం
ఆ అది కొంచెం కష్టం నార్మల్ గా ఉరుకుతా
ఉహు పోలీస్ కి ట్రై చేద్దామా
పోలీసు ఓహో
ఆహ్ ఆహ్ ఆహ్
హైట్ మనది కరెక్ట్
అవును ఆ అం అంత సరిపోతది మనకి
కాకపోతే ఫిట్నెస్ ఒక్కటే కొంచెం కష్టం కుదురితే దానికి కూడా అప్లై చేయొచ్చు
చెయొచ్చు దానికి రన్నింగ్ దానికుడి హై జంపులు ఏమేమి ఉంటాయి ఉంటాయి గదా
హైజంప్ ఓకే నాకు కొంచెం నాకన్నా కొంచెం తక్కువుంటే హైజంప్ చేస్తా
ఆ
గోడలు దూనుకుడు బాగా అలవాటు
మళ్లి చేయవే
ఆ
నువ్వు చేయి ఈసారి
ఆ చేస్తాం చేస్తాం